ఒకే అద్ అదే మార్నింగ్ టై ఫైవ్ థర్టీ టికే సూర్యుడు ఒచ్చెస్తాడు
హ్మ్
అసలు ఎర్రగా అసలు ఎలా వచ్చేస్తున్నాడు అనేది కూడ ఇగ అందువల్ల అసలు నాకు ఈ ఎండకి బయటికి ఎళ్ళాలంటేనే ఇంక భయం ఈ షుగర్ మీద మళ్ళీ ఇంకా వేరే కొత్త హెల్త్ ఇష్యూస్ వచ్చినా వస్తాయ్ అని
భయంకరమైన ఎండల అండి ఇవి ఇంకా ఇంకా ఇంకా ఇంక ముదురుతాయి మనకి ఎందుకంటే ఎక్కడండి అందరు ఇల్లులు కడతారు ఉన్న చెట్లు కూల్లగొడుతున్నారు వాళ్ళు తెచ్చే చెట్లు ఏంటంటే చిన్న చిన్న మొక్కలు పూల మొక్కలు వేస్తున్నారు పెద్ద చెట్లు ఎట్లాటివి పెంచుతున్నారు ఆక్సిజన్ ఇచ్చెటివి ఎడ పెంచుతున్నారు
పెంచట్లేరు పెంచమని చెప్తున్నా కూడా వాళ్ళు ఇండ్లల్లో పెద్ద చెట్టా ఇంటి పక్కన అది ప్రహరిగోడకు కాంపౌండ్ వాళ్ళకి ఇబ్బంది అయిత కాంపౌండ్ వాళ్కి ప్రాబ్లం అయిపోతది అని చెప్తున్నారు అట్లా ఏం చేస్తాం కనీసం అకా గ్రౌండ్ వాటర్ కోసం ఏమైనా ప్లానింగ్స్ లేవు
ఆ ఇంకుడు గుంతలు కూడా ఉండాలి ఇంకుడు గుంతలైనా ఉంటే ఈ వచ్చిన వాటర్ అని స్టోరేజ్ అయితయ్ అందులోకి
అది లేదు ఇది లేదు ఇక అందువల్లే కదా భూమి హీట్ ఎక్కిపోతుంది
ఆ లేదు లేదు దేవుడు మాత్రం అన్ని సకాలంలో అన్ని కరెక్ట్ గా ఇచ్చెయాలి మనం మాత్
మళీ ఏం లేదా
ఎప్పుడో అంతమై ఎప్పుడో అంతమైపోతది ఒక్కసారిగా ఇక పొయ్యే కొద్ది పోయ్యే కొద్ది ఏమైతదంటే ఒకసారిగా నిప్పుల వర్షమే ఇంక నెక్ట్స్ మొన్న మాకు వర్షం పడ్డదండి రాళ్ళు రాళ్ళు వర్షం అండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు పడ్ అయ్యో భయంకరమైన వానలు పడది
వర్షమే
ప్రసన్నగారి వారి సైడ్ గూడా పడ్డయోలేదో నేన్ అడగలే మర్చిపోయినా గాని
ఆ ప్రసన్నకు నేను వీడియో తీసీ పంపించాను షాక్ అయింది అది కూడా అబ్బా రాళ్ళ వర్షం పడతందిగా అని
ఆ చాల ఇది ఊరెళ్తునాడంట మొత్తం బట్టలు సిద్ధం చేస్తున్నారు
ఎవరు ఊరెళ్తుంది
ప్రసన్నగారు
ఆ నా దగ్గరికే వస్తుంది
హ్మ్
నా దగ్గరకే వస్తుంది
హ్మ్ చెప్పారు మాట్లాడా ఇందాకా కాలో
ఆ నా దగ్గరికే వచ్చేస్త ఇంకా అండి
స్కూల్స్ ఓపెన్ స్కూస్ ఓపెన్ అయిపోతాయ్ మళ్ళీ ఇంకా నాలుగు రోజలు పోతే ఈ సారీ ఇంకొంచెం లాంగ్ పీరియడ్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నారు మోన్న చెప్పారు మరి అది ఎంతవరకు అయిదో తెలియదు కాని ఎండాల్ ఇంక జూన్ లో కూడా కంటిన్యూ ఉన్నాయి కనక
హ్మ్
ఇప్పుడప్పుడే స్కూల్ తెరవద్దు పిల్లలిదైపోతారు చిన్న పిల్లలయితే కష్టం కానీ స్కూల్ యాజమాన్యానికి డబ్బులు కావాలి కదా కోరుకుంటారు వాళ్ళు ఆల్రెడీ మే లో కూడా క్లోజ్ చేయలేదు తెలుసా ఏప్రిల్ మొ తం అంత నడిపారు మే సగం వరకు స్కూల్స్ పెట్టారు అట్లాగే అడ్మిషన్ సాని అవనీ ఇవనే
అవునవును కొన్ని చోట్ల నడిపారండి మేము మా పాపకి ఎగ్జామ్ అయిపోయిన కానుంచి ఇంక నేను ఏం ఎళ్ళక్కర్లేదని జెప్పి బంద్జేపిచ్చిన ఆ త్రీ డేస్ కోసం ఏం అక్కర్లేదులే ఒకటేసారి ప్రోగ్రెస్ తీసుకోవడానికి ఎళ్ళొచ్చు అని ఇంకా ఆగిపోయాము పంపలేదు ఇంకా అసలు ఎక్కడ ఎండలండి అసల్ అమ అమ అమ ఈ సంవత్సరం చాలా మంది చనిపోయారండి ఒకప్పుడు వడదెబ్బ అనగానే అదొ ఒక పెద్ద షాకింగ్ న్యూస్ లాగా టీవీలలో చెప్పేవాళ్ళు న్యూస్ లలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేరు వాళ్ళు ఇగ ఒకటి అయిపోయింది పబ్లిక్ వెయ్యండ్లకు ఏ సావక బతుకుతరా అన్నట్టు అయిపోయి కనీసం వడదెబ్బకు సచ్చినోళ్ల లిస్ట్ గుడా లేదు ఈ సంవత్సరం అయితే
మా ఏరియాలో రోజుకో టికెట్ లేస్తది
అబ్బో
రోజు సౌండ్ డప్పులు మోత వినిపిస్తుంది రోజు ఏదో ఒక గల్లీలో ఉంటుంది పాపము అంటే ఏ జయినోళు ముసులోలే ఇ తట్టుకులే పోతునా ఇండ్లల్లో ఉండే సచ్చిపోతున్నారు పోని బయట చెట్టు కింద నడుకడం లేదు ఊళ్ళలో అయితే మంచి చెటు కిందనే ఉంటరు ఈ పట్టణాల్లో ఎట్లా ఉంటద్ దీ ఇంగంతా అయ్ బయట ఉండడానికి లేదు అంత కాలుష్యమైన గాలి ఎండాలయితే ఈ సారు తీవ్రత ఎక్కువుంది ఇం వచ్చేసారికి ఎలా ఉంటో తెలియదు గాని ఈ సారి అయితే తీవ్రత ఎక్కుంది ఈ ఎందుకంటే సంవత్సరం లోపు అయితే చెట్టు పెరగదు గానీ సంవత్సరంలో వందల చెట్టు పూలగొట్టవచ్చు
అవును ఏదైనా అంతే గదండి నాశనం చేయడం నాశనం చేయడం సులభము దాన్ని తిరిగి డెవలప్ చేయడం లేక్పోతే కొత్ దాన్నేమంటర్ సృష్టించడం కష్టం గదా
ఆ చెట్లు పెంచాలండి చెట్లు పెంచ్తేనే రేపటి రో ఇప్పుడు ఉన్న పిల్లలకి రేపటి రోజు భవిష్యత్తు ఉంటుది లేకుంటే కష్టం
ఇప్పుడి వాళ్ళకి అసల్ ఏ చెట్ల గురించి గానీ ఒక మొక్కల గురించి గాని ఒక పురుగు గురించి గానీ అసలు వీళ్ళకి ఏ నాలెడ్జ్ లేదండి అసల్కి వీళ్ళక్ కనీసం ఒక మాట్లాడానికి రాదు ఏ టైమ్ లో ఎట్ల బిహేవ్ చేయాలో తెలియదు అసల్కి ఏంటంటే ప్రతిదీ ఇంకా వాళ్ళక్ చెప్పే అంత ఇదిలోకి పేరెంట్స్ డే బై డే ఎంత దానికి కారణం మొబైల్స్ మొబైల్స్ నాలెడ్జ్ పెంచుతుంది టెక్నాలజీ ఏంది ఇచ్చేది క్రింద కూర్చుంటే ఏమో అంటార్ కదా చెదలు పట్టేటట ఫోన్ పట్టుకోవడం ఆడడం ఇదే పని అసల్ ఇంకో పని పట్టుకుందాం ఇంక ఒకప్పుడు పేరెంట్స్ మా అంటే మీ పేరెంట్స్ గాని మన పేరెంట్స్ గానీ వాళ్ళు ఏ పని చెప్పే వాళ్ళు కాదు వాళ్ళొక పనిలో ఉంటే అమ్మ మేము ఇ చేయమా నాన్న నేను చేస్క రానా అని ఉండేటట్టు ఉండేది మగ పిల్లలు ఆడపిల్లలు సరే చెడిపోయిన వాళ్ళు చెడిపోయినా ఆ చెడ్ చెడిపోయినా తల్లిదండ్రులకు అడిగి ఇది నేను చేసేనా ఇది నేను చేసేనా అని అది అది అది కంప్లీట్ చేస్కొన్ ఒచ్చేవాళ్ళు ఈ రోజు పిల్లకాయలని పక్క సందులోకి పంపియడానికి పేరెంట్స్ భయపడుతుర్రు
అవును మరీ ఇదయిపోయిర్రు పిల్లలు ఇంకా ఏంటంటే ఏం గట్టిగా చెప్పనికి కూడా లేదు వాళ్ళకి
ఇంక చెప్పడానికి లేదు కొండ ముచ్చిమొకాలు పెట్టుకొని ఏడుపులు ఒక్కటే ఇంకా రోజుకు ఒక న్యూస్ చూస్తుంటే భయం అయితుంది
అవును చాలా వడదెబ్బల చవావులు ఎక్కువ అయిపోతున్నాయి పాపం ఏం చూస్తారు చెప్పండి ఇప్పుడు ఈ ఏమంటాయి ఇప్పుడు సడన్ గా ఈ రోజు పెడితే రేపటికి రేపే సెట్ అయిపోదు మనకి ఇప్పుడు కో కోవిడ్ ఏదైతే తో వచ్చిందో అది ఒక రకమైన గుణపాఠం నేర్పించిపోయింది వాతావరణం ఉండాలి ఇప్పుడు గాలి కొనుకున్నావు ఆక్సిజన్ కొనుకున్నాము ఆ మనకు రాదులే మనకు ఉన్న టెంపరేచర్ కి మన దేశానికి రాదులే వచ్చింది ఎంతో మందినీ పట్కొని వెళ్ళిపోయింది
అవును
చెప్పలేము అది మనం మారుతేనే మా యా అదే అదే వచ్చంది మల ఇప్పు కొట్టారు
ఆ ఆల్రెడీ ఒక కేసు నమోదయిందంటండి బెంగళూరు లో
చాలు ఒక ఏదైతే మెయిన్ పెద్ద పెద్ద పట్టణాల్లోకే వస్తయి ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ ఎక్కడ దరుతుంది బెంగళూరు ట్రావెల్ ఎక్కువ జరుగుతుంది అన్ని దాంట్లో నుంచి తర్వాత హైదరాబాద్ నుంచి అందులో ఏంధంటే బెంగళూరు కొంచం ఇరుకు ప్రదేశం
ఆ అవునండి ఆ బెంగళూరు ఇల్లులు కూడా అంతే ఉంటాయి ఆ ఆ చెన్నై ఇల్లులు మెట్రోస్ ఇల్లులు అంతే సిటీలు మెట్రో సిటీ అన్ని ఇంగ అంతేనండి
అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటదండి ఇంకేంటంటే ఇక్కడ బతుకదెరువు ఎక్కువ ఉంటది వాళ్ళు ఇ ఉన్న ఊర్ళ అన్ని వదిలేసి ఇక్కడ వచ్చి పతారు ఉంటారు ఇంకా అందులోనే పడాలి లేవాలి కాల్ తినాలే బ్రత్కాలే ఇంతే బ్రతుకుతెరువు అంతే ఇంకేం తెలియదు దేశంలో ఏ నార్త్ ఇండియా ఏ సౌత్ ఉ మనకు హైదరాబాద్ లో ఎంతో మంది నిండిపోతున్నారు
అవును
బాధ ఏందంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి పని లేకుండా పోతుంది బయట నుంచి వచ్చె వాళ్ళకి పని ఉంటుంది
పనుంది అవును
పనిచేసినోడికి పని లేదు పనిచేయని వాళ్ళకి పని ఇస్తున్నారు
వామ్మో ఇంకా నయం ఈ రకంగా రకంగా ఆలోచించుకుంటే ఒక రకంగా బిజేపి రాబట్టి సరిపోయిందండి బెంగాల్ వరకు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ లో రోహింగ్యాలు వాళ్లు ఫుల్ అయిపోయారు ఆ వీడేమి పట్టించుకోట్లేడు ఈడ రేవంత్ రెడ్డి ఒక్కవేళ ఇక్కడ మళ్ళీ బిజెపి గనక అక్కడ పశ్చిమ బెంగాల్ రాకపోయింటే ఇంకా ఇంకా ఫుల్ హైదరాబాద్ ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ ఇంకా వాళ్ళ హండ్రెడ్ ఒక్కొక్కరేతే ఒక్కొక్క మహ తల్లి పది పదిహేను మందిని కంటుంది వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి కరెంట్ వస్తుంది వాటర్ వస్తున్నాయి
వాటి గురించి వద్దు ఇందులో అవి మన కాల్ రాజకీయాలు మతపరచాల వద్దు ఇందులో అవి వద్దు
ఆ అవును కదా
ఉ
ఆ అదేలేండి ఏదో ఒక నార్మల్ క్యాజువల్ డిస్కర్షన్ అనుకొని వెళ్ళిపోయిన
అదేళ్ళిపోతూ ఉంటాది ప్రొలాంగ్ అంతే ఇంగ మరి ఇబ్బంది అట్లా ఉంటాయి ఇంకా ఏమైన్నా చేస్తున్నారా మీరు ఇంట్లో ఓన్లీ హౌస్ వైఫ్
ఇది నేను ఏం చేస్తా మన అంటే ఇది యూట్యూబ్ ఛానల్ నేను కూడా స్టార్ట్ చేశానండి సెవెన్ ఫార్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఆ ఇంకా సబ్స్క్రైబర్స్ రావాల్సి ఉంది
ఎంత మంది ఎన్ని రోజులుయింది మీరు స్టార్ట్ చేసి
నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో స్టార్ట్ చేశాను అయితే మధ్యలో కొద్ది రోజులు వదిలేసానులేండి మళ్ళీ వదిలే
అది గ్యాప్ ఇస్తే మరి స్టార్ట్ చేసినాక ఏమైనా సత్క్రైబర్లు పెరిగారా
ఆ స్టార్ట్ చేసినాక పెరిగారండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి పెరిగారు ఈ సమ్మర్ లో మళ్ళీ నేను చేయలే పోయినా ఎందుకంటే నా దగ్గర మైక్ లేదండి మై మంచి మైక్ లేదు నేను ఒక మొబైలే దగ్గర పెట్టుకొని చెప్తున్నా వాయిస్ ఓవరు
ఎ ఎడిటింగ్ ఎందులో చేస్తున్నారు
మొబైలోనే చేసుకుంటున్నాం
సరే అందులోనే మీరైతే ఏదైతే ఎడిటింగ్ చేస్తున్నారో అందులోనే వాయిస్ నాయిస్ కాన్సిలేషన్ ఉంటది
ఆ అవును అందులోనే ఉంటది కానీ ఏమైతుంద అనింటే ఈ సమ్మర్ అవ్వడం వల్ల నాకు ఇది ఫ్యాన్ వేసుకున్న ఆ ఇంట్లోనేమో ఆ ఏసీ రూమ్ లోకి వస్తేనేమో ఏదో ఒక డిస్టబెన్స్ పిల్లలు ఉండడం కుక్క ఉండడం అది అరవడం అట్లా నాకు ఇబ్బంది అయి పోయి ఇప్పుడు కాదులే ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే మా పాప స్కూల్ కి వెళ్ళిపోతది అప్పుడు వీడు వీడిని ఒక రూమ్ లో ఉంచిన విడ్ పడుకున్నప్పుడైనా నాని అరవద్దు అని అంటే అరవడు మా మా పెట్ట్ బానే ఇంటది అప్పుడు మళ్ళీ చార్జెసుకోవచ్చ అన్చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఆయిన మళ్ళీ మా స్కూల్ స్టార్ట్ గానే స్టార్ట్ చేస్తా అండి
ఆ కొంచెం డిస్టబెన్స్ లేకుండా ఉండాలి దాన్ని చేసుకుంటా ఉండాలి ఆ బిట్టిన బిట్టి కూడా చేసుకోవచ్చు కొన్ని వీడియోస్ లైఫస్టైల్ అని చెప్పేసి ఆ పెట్టిన పెట్టి కూడా ఆ లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఆ పెట్టిన పెట్టి కూడా పెట్టి మీద కూడా మనం మీరు చాలాసిన కూడా అది కూడా ఈజీగానే అవుతది
ఆ అవుతది కానీ నా ఛానల్ బ్లాగ్స్ కాదన్నమాట ఇది ఏంటి అని అంటే మొత్తం తము టెంపుల్ స్టోరీస్ దేవుళ్ళ కథలు ఆ మొత్తంమనమాట ఎవరైనా ఏదైన టాపిక్ మన గురించి అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఆ మన గాడ్స్ అది కొంచం వాళ్ళకి విశ్లేషించి చెప్పడం ఇలాంటి విడియోస్ చేస్ ననమాట ఒక రకంగా చెప్పాలంటే భక్తి చానల్ అనుకోండి ఆధ్యాత్మిక ఛానల్ల్లో సో అది కొంచెం స్లో అండ్ స్ డిగలోనే వెళ్ళాలి అన్నట్టుగా హాయిగా ఉన్నా అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఆ ఇంకొకటి ఏంటి ఏంటి అంటే దీనికి మైక్ ఒకటి ట్రైపేడు మంచి ట్రై పేడుంది కానీ దీనికి మైక్ ఒకటి చాలా మంచి మైక్ తీసుకోవాలి ఆ మయ్క తీసుకోవాలంటే కొంచెం ఫైన ఆ బ్లూటూత్ మయ్కే తీసుకోవాలి దానికి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది సరే మనం ఇంకేదైనా సైడ్ జాబ్ చేసు కుంటూ అప్పుడు కొనుక్కుందాం అన్న ఆలోచనలో ఆ ఆగి ఉన్న అనమాట
లె దానికంటే ఒక సపరేట్ డబ్బా పెట్టాలె దాని మీద్ పెట్టాలె మైక్ ఫస్ట్ అని చెప్పి దాంట్లో మనకు ఎన్ ఎంతో అంత తీస్ పెడతా ఉండాల్ సేవింగ్న్స్ అంతుంద మళ్ళ ప్రత్యేకించి కొనమంటే కొనలేము ప్రత్యేకించి దీన్ని కొనాలంటే కొనలేము సో దాన్ డబ్బుల్ అంటే వంద రెండు వందల యాభై ఏదో ఒకటి అందులో వేస్తను ఉండాలి మన టార్గెటూ అయిన్ దర్వా చూసుకొనింత తక్కువ పడితే ఎంత చేసుకోని తీసుకోవాలి ఆ రోడ్ కంపెనీ బాగుంటాయియారు ఈజ్ మై
అనా ఆహా మీరు కూడు చేస్తారా అండి యూట్యూబ్
నేను ఓన్లీ షార్ట్సే పెడతాన్ నావీ ఇది కొటేషన్ పేజ్ కదా అదే పెడతా కానీ అసల్ లేరు ఫాలోయింగ్ లేరు మహా అంటే పదిను వల వ్యూస్ కంటే ఎక్కువ రావ్ అక్క తోడస తవ్ కై పోతది గ జనాలక్ ఏందో అర్థమయ్ అర్ధంగాద్ వే వేరే క్రియేట్ జేయాల తీసేసి ఇంకా వేరే చేప్పి సి మళ్ళా మీరే వేరే మీరేసి మళ్ళదే
చుంటే టూర్స్ ట్రావెల్స్ అది పెట్టండి నే మే అది జెంట్స్ కి ఇది చాలా బాగా ఛానల్ క్లిక్ అవుతుది ఫస్ట్ అయితే లోకల్ టెంపుల్ స్టార్ట్ చేయండి తర్వాత కొంచెం మీరు మంచిగింకా గెయిన్ అయిపోయిన తర్వాత ఇంకా అవుటఫ్ స్టేట్స్ కూడా వెళ్ళొచ్చు గుజరాత్ ద్వారకా టెంపుల్ మహారాష్ట్ర అంతేనా
ఇ జేయ్ గుడ్ మనం జర్నీ చేయకూడదు ఈ బైక్ ఎక్కువ ద ఉన్నట్టు నాకు డైలీలో రెండు ఇరవై ముప్పై కిలోమీట్ అంట్ ఎక్కువ నడపన్ తె మా ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డి ఏ డీస్ క్వాల్వ్
అయ్యా ఎక్కువసేపు కూర్చోలేరు ఎక్కువసేపు నిలబడలేర్
నుంచే ఉం పడుకోమంటే పడుకో పడుకోవడం వల్ల బద్దకం అంతే నడుగుడు అంటే నడుసంగానే నడుస్ దంతే ఏమైత్ అంటే మళ్ళ నైట్ పడుకున్నప్పుడు కాలల్లో మంట ఒచ్చిందయ్ దాని వల్ల నిద్ర రాదు రాత్ర రెండు మూడైతు ఇట్లనే
ఓకే ఉమ్ ఈ డిస్క్ ప్రాబ్లమ్ కీ ఇంక్